హలో బాగున్నారాండ్ అండి
డి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
మీరు
ఇ ఏం లేదండి ఊరికి అలాగ వాకింగ్ చేస్తున్నాను అంతే అండి
తిన్నారాండి అప్పుడే
ఇంకా లేదండి మీరు తిన్నారా
నేను ఇంకా తిండేదండి ఆలోచిస్తున్నా అదే ఏం తినాలా అని
ఉ మరిేంటండి వీకెండ్ ప్లానింగ్ ఏమన్నా షాపింగ్ అలా ప్లాన్ చేస్తున్నారా
ఆ అండి చూడల్ ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా నెక్స్ట్ వీక్ ఇంకెంత దగ్గరలోనే ఉంది
అవునండి
సో షాపింగ్ చేయాలండి లేకపోతే కష్టం అయిపోతది మళ్ళీ మాకి
అవునవునండి మేము కూడా అన్ అంతే అండి ఏందో మొత్తం ఫ్యామిలీని అంతా మిస్ అయిపోతున్నామఅండి
అవునండి అయ్య పిలుచకొ అండి ఎవరు వధనారు
మేమేమో సిటీలో ఉంటామండి వాళ్ళేమో పల్లెటూరులో ఉంటారు వాళ్ళు రావాలి అంటే వాళ్ళు మేము రాము అంటారు మీరే వెళ్ళేసి షాపింగ్ చేయండి వీడియో కాల్ చేయండి అంటారండి ఎందు చిన్నప్పుడు వాళ్ళు తెచ్చే బట్టలు మే వేసుకు కునే వాళ్ళము ఇప్పుడేమో వాళ్ళు చెప్పండి
కాదండి అప్పుడే అయతే అసలు మేము అసలు ఎట్లుంటాయి షాపులు అనేది కూడా చూసి ము ఇప్పుడు వాళ్ళ లేకుండా షాపింగ్ చేసేటట్లు అయినాము
అవునండి
అయితే ఇంకా మీరు షాప్ షాపింగ్ చేయలేదన్నమాట
లేదండి నేను చూడాలి
అవునా కాదండి మీరు అంటే ఆన్లైన్ లోనే తీసుకొచ్చు లేదంటే మీరు ఆఫ్లైన్ యూజ్ చేస్తారా
లేదండి ఆఫ్లైన్ కన్నా ఆన్లైనే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి డబ్బులతో పోలిస్తే ఇంకా మళ్ళా దాంట్లో క్వాలిటీ బాగా వస్తుందో రాదా అని భయం వేస్తుంది
అవునా
అవునండి ఆ ప్లనే ప్రిఫర్ చేస్తామండి
అవునా ఆఫ్లైనే ఫ్రీ పర్తస్త సార్ ఇకా నేను అదే ఆలోచిస్తున్నా అంటే ఒక్కొక్కసారి ఏమైతు నేను ఎక్చువలీ ఆర్డర్ పెడతానండి పె అంటే ఆన్లైన్ లోనే ఎక్కువ ఫ్లిప్కార్ట్ లేదా మీషో యాక్చులీ మీషో మీషో ఎక్కువ యూస్ ఎందుకంటే దాంట్ చీప్ దరుగుతుందా
అవునండి
ఆ క్వాలిటీ కూడా ఓకే అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయి వస్తాయా సో అలాంటి టై లో కొంచెం అంటే ఇలా డ్యామేజ్ అయి అంటే డ్యామేజ్ అయినాయి కదా ఊరికే షాపింగ్కి వెళ్ళి అక్కడే నచ్చిండేవి అక్కడే చూసుకుంట తీసుకొచ్చదా అనిపిస్తుంది ఒకొక్కసారి
అవునండి
అదోడి ఒక్కొక్కసారి అది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది అనిపిస్తుంది ఏది చేయాలో కన్ఫ్యూజన్ లో ఉంటాను నేను
కానీ మనం ఇప్పుడు షాపింగ్ చేస్తాము ఇప్పుడు ఎట్లాగంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తుంటాము ఇప్పుడు వాళ్ళు వంద రూపాయలు చెప్తే మనం యాభై రూపాయలకి మాట్లాడతాము అదే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడేమో మన పేరెంట్స్ అలా చేస్తుంటే మన తల్లిదండ్రులు వాళ్ళు వంద రూపాయలు అడిగినప్పుడు యాభై రూపాయలు అంటుంటే ఇచ్చేసి వచ్చేయండి అని మేము గలబా గలబాగా మాట్లాడదాం ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థ అయితుంది కదండి మనకు
అవునండి నిజంగానే అసలు బేరేళ ఆడతా అంటే ఏంది బేరేలు ఆడుకడి మీరు రండి పోదాము ఇచ్చే ఎంత అడిగినారు అంత అంటాము కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో మేముండి షాపింగ్ చేసేటప్పుడు మాకు నిపిస్తుంది ఓయమ్మ ఇంత రేటా ఇంత రేట్ ఎవరు ఇస్తారు అని బేరేలాడతాం మేము ఇప్పుడు
ఇంకా ఏమంటే పల్లెటూర్లో ముందు అంటే మనం చిన్నప్పుడంతా ఉన్నప్పుడు ఈ పల్లెటూర్లో ఏమన్నా పెళ్ళిళ్ళు జరిగితే మన ఫ్యామిలీలో వాళ్ళు చీరలు గాని ఇంటికే తెప్పిచ్చేసే వాళ్ళండి ఇంటికి తెప్పిచ్చేసి అక్కడ చాలా బాగుండేది దండి అప్పుడు
అవును నిజమే అప్పుడు అంటే అక్కడ అంటే వాళ్ళన్నీ పిలిపచ్చేవాళ్ళు షాప్ లో అంటే
మనం షాప్కి వెళ్ళకుండా అవును అవును అవునండి వాళ్ళ తీసుకొచ్చే వాళ్ళు మనం చూస్ చేసుకోనే వాళ్ళం అప్పుడు
ఉ
ఇప్పుడు ఏంటో మనకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది కానీ అప్పుడు అలా కాదు నచ్చిండేది బాగుండేవి అప్పుడ అంతా ఇంకొకటి ఏమంటే అప్పుడు చేతి మగ్గాలువి ఎక్కువ యూస్చేసేవాళ్ళండి
అవును అవును కరెక్ట్ అండి అసలు అప్పుడు మగ్గాలు ఎక్కువ స్ చేసారు ఇప్పుడు కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదండి
అవునండి కానీ ఫ్యామిలీతో నార్మల్గా ఇప్పుడు మనం ఫ్యామిలీతో బయటికి వెళ్తే మంచిగా షాపింగ్ చేసుకొని వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకొని మనము అంటే ఇప్పుడు మనం సంపాదిస్తుంటాం అండి సంపాది వచ్చినప్పుడు అమ్మ నన్నుళ్ళని బయటికి తీసుకెళ్ళాలి షాపింగ్ తీసుకు వెళ్ళాలి అని బాగా చాలా ఆశలతో ఉంటాం కానీ వాళ్ళేమో సిటీస్ కి రారు వాళ్ళు ఆ సిట్ తీస్ క రారు ఇంకా వాళ్ళతో మనం ఎంజాయ్ చేయాలి బయట ఇటికి మంచి షాపింగ్ చెయాలి అని ఉంటుంది మీరండి మీ పేరెంట్స్ వస్తారా అండి మంచి మచ్చగా షాపింగ్ తీసుకెళ్తారా
ఎక్కడండి అసలు రా అంటే ఆ ఆ పనులున్నాయి ఈ పనులు ఉన్నాయి అని చెప్తారండి పొలం ఉంది కదండి పొలంలో అంటే పొలం చూసుకుంటుంటారు ఉ సో అందుకే రారు ఎంత నా చాలా ఇష్టం అండి అట్లా నాకే పిలుచుకని పోయయి వాళ్ళకి నచ్చింది కొని పెట్టాల అని కానీ ఏం చేస్తాము వాళ్ళు టైం అంటే వాళ్ళకు టైం కుదరదు
కానీ వాళ వాళ్ళతో తిరగడమే చాలా బాగుంటుందండి వాళ్ళని మంచిగా బయటికి తీసుకెళ్ళి మనం అందరం అమ్మాయిల ఎలాగంటే మన మొదటి శాలరీలోదే మన మొదటి శాలరీలో అమ్మకి మంచి చీర తీసుకోపోవాలని వాళ్ళని తీసుకోపోయి మంచిగా షాపింగ్ చేయిించాలని ఉంటు ఉంటుంది కానీ వాళ్ళకేమో టైం ఉండదు
ఆ అవును ఏం చేస్తామండి ఏం చే ఇస్తే కాదు
రీసెంట్గా మీరు చెప్పండి రీసెంట్గా మీరు షాపింగ్కి వెళ్ళారా ఎప్పుడైనా ఎక్కడా
రీసెంట్గా అంటే అంగన్లో ఒచ్చేస్ ఆన్లైన్ లోనే కట్ లో ట్టు చాలా బాగుందండి అద్ చేసేలో అంటే వేరు పెళ్ళికి లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్ కి అలాంటికి వేర్ చేయడానికి లుక్ మంచిగా అంటే లుక్ బాగుంది అస్. సెల్ చూడ్డానికి నాకు బాగా నచ్చిందండి
ఉమ్
ఎ మనిష్ టమయితే తీసుకోండి కానీ చీప్ అండి కొంచెం అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్ ఫెన్ క్వాలిటీ బట్ లుక్ గాని ఎదిరిపోత్ తది అలాంట్ ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి అంటే నిజ జంగానే
అవునండి అవునవునండి
మొన్ననే తీసుకున్నానండి ఏదో మా రిలేటివ్స్ ని మీషోలో కూడా ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసానండి అప్పుడు ఎక్ క్కు ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తాంటి ఇప్పుడు మీషో లో అంటే చీప్ ఉంటది కదా కొంచ్ చము డైలీ వేర్ కి బాగుంటాయి అనేసి ఇలాంటివి చీప్ తీసుకుంటే బాగుంటది కదండి అంత ఎక్కు కాస్ట్ పెట్టి ఊరికి ఎదుకు అని డైలీ వేర్ కి అని ఇప్పుడు మీ షో యూస్చే యూస్ చేయడం నేర్చుకున్నా అండి
హమ్మ్ నేను నాక్ కసల్ తెలీదుండి మీషో గురించి అంటే మా ఫ్రెండ్స్ ఎవరైన్నా పెట్టుకుంటారు కదా అవి వాళ్ళు ఒక సైజ్ పెట్టుకుంటే ఇంకొక సైజు రావడం అలా జరుగుతాయి ఇంకా అది భయం అయిపోయి ఇంకా రీఫ్ ఫండ్ రాకుండా కొద్ది మంది అట్ల అయిపోతుంది రిటర్న్ పెట్టినప్పుడు ఇంకా అందుకే భయం అయితుందండి దాంట్లో పెట్ట కోడానికి
అవున అండి
ఉమ్ అంటే మీకు తెలిసిన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ ఎవరన్నా హైదరాబాద్ లో ఉన్నార అనుకోండి షాపింగ్ అం టే కోటి మళ్ళా చార్మినార్ దగ్గర మంచిగా షాపింగ్ చేయొచ్చు స్ట్రీట్ షాపింగ్ అంటారు ఇలా బెంగళూరు లో గుడా చిక ప్పేటే అన చెప్తారు అలాగా మీరు ఎక్కడికన్నా వెళ్ళి మంచి షాపింగ్ చేసారా మంచి కలెక్షన్స్ దొరికాయండి
కలెక్షన్స్ అయితే దొరకలేదు కానీ నేనయితే షాప్కి వెళ్ళానండి చిక్పేట అని సిటీ లో ఉంది బ్యాంగ లూర్లో అక్కడ చిక్కెప్పేట టాలో స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటాది కువా అమ్ జనాల్లు కూడా కుంటార్క్ క్కడా కలెక్షన్స్ కూడా ఉంటాయి కానీ ఉమ్ నాకెందుకో అక్కడ బట్టలు నాకి నచ్చలేదండి చని యాక్చువలీ చెప్పాలంటే పెళ్లికంతా అక్కడే షప్ షాపింగ్ చేస్తారండి చాలా మంది చాలా పల్లెటూరు నుంచి వస్తు సార్ అక్కడికి షాపింగ్ చేయడానికి కానీ నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి నాక కాంతగా నచ్చలేదండి అక్కడ కలెక్షన్స్ గాని క్వాలిటీ గానీ క్లాత్ అంటే సారీస్ ఎ చలీ ఎక్స్పెషలీ సారీస్ అయితే నాకి అక్కడ అంటే సుదర్శన్ సిల్ కానీ ఏవేవో షాపింగ్ ఉన్నాయండి అక్కడ దాంట్లో చాలా బాండ టాయ్ అని అన్నారు విన్నాను అందుకే వెళ్ళింటి చూద్దాం ఒక శారీ కొనుక్కొని వద్దాం మా అమ్మకి అని కానీ అక్కడ చూస్తే నాకు ఎందుకో క్వాలిటీ నచ్చలేదు ధో అలాగే డిజైన్స్ కూడా నా క నచ్చలేదు అండి మీరుండి మీరు ఎ
లే లేదండి నేను పోలేదు అక్కడికి అంటే నార్మల్ గా చెప్తుంటారు ఇట్లా జయనగర్ లో బాగుంటాయి ఆ ఇలా ఇలాగాని స్ట్రీట్ షాపింగ్సు కానీ నేన ఎప్పుడుూ ట్రై చే చేయలేదండి
అవునండి ట్రై చేయకూడదా అండి ఒకసారి
అదే అండి ఈసారి వెళ్ళాలి అని ఉన్నాను ఈ
చూడండి షాపింగ్ కి బెస్టే కదా ఆ అదే మరి అందరికి తీసుకోవచ్చు చీ అంటే అక్కడ కూడా చీప్ ఉంటదండి అమౌంట్ ఏమంత ఎక్కువ ఉండదు కాస్ట్ త ఎక్కువే ఉంటది సో మీరు ఈజీగానే అంటే పె ఎట్లున్న ఫెస్టివల్ కదా సో ఇద్దరికి అందరికి ఇంటి అందరికీ తీసుకురావచ్చు చూడండి పోండి ఒకసారి విజి వచ్చేస రండి
ఆ ట్రై చెయ్యాలండి
ఆ అండి
ఏంటో ఈ ఆన్లైన్ లో పెట్టుకుంటేమో అలాగ వస్తాయని భయమయి తున్ని మీరయితే బాగా నమ్ముతున్నట్టు అంటున్నారండి ఆన్లైన్ ని
ఏంటండి
మీరైతే మంచిగా మీకా మంచి కలెక్షన్స్ వస్తున్నట్టున్నాయి ఆన్లైన్ లో
ఆ నాకు నిజంగానే అది చాలా బా నచ్చిందండి అసలు మళ్ళీ మొన్న కాని ఏదో మళ్ళీ అలా చూద్దాము ఫెస్టివల్ కి కూడా అనేసి అట్లా చూస్తా అంటే మొన్న ఒకటి పెట్టాను ఇంకా ఆర్డర్ చేశానండి రాలేదు చూడాల్లా మంచి క్లాత్ బావుంటే ఇసుకో లా అదింక
అవునండి కానీ ఇప్పుడు మనము షాప్ ప్పింగ్కి వెళ్ళినప్పుడు మంచి కలెక్షన్సు కళ్ళతో చూసి కొనడం బాగుంటుందండి
అది ఒక్కొక్కసారి అదే అండి అట్లా అనిపిస్తుంది ఏం చెయలేం చూద్దాం లేండి ఏది బెస్ట్ అనిపిస్తే మనకి రెండు ఆప్షన్ ఉన్నప్పుడు ఈజీ కదండి మాకు అది నచ్చితే అది చేద్దాం ఇది నచ్చితే ఇది చేద్దాం అంతే దాంట్లో ఏముంది చెప్
అవునండి అదే ఇంకా అట్లే చేయాలి
ఆ చెయ్యండి పోండి ఎక్కడైనా షాపింగ్కి ఎట్లా ఫ్రెండ్స్ తోనో లేదంటే పేరెంట్స్ వస్తే
పేరు అదే అండి ఇంకా వచ్చేసింది ఉగాది వెళ్ళేసి మంచిగా షాప్ ప్పింగ్ చేసుకొని నాకు కూడా తెలీదు చిక్పేట గురించి మీరు ఎలాగో మంచి నాకు సమాచారాన్ని ఇచ్చారండి
ఓహోహో థ్యా కా పో ఎట్లాలేండి ప్చ్ మీ వల్ల మేం కొంచెం తెలుసు కుంటాం మా వల మీర్ కొంచెం తెలుసు కుంటారు
అవునండి అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ నమ్మే వాళ్ కాదు ఆన్లైన్ ప్లాట్ఫాము మీరు చెప్పిన దానికి నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి ఇంకా తర్వాత చిక్పెట్ అంటేనే నాకు తెలిదు ఎలాగ ఉంటుందో అని ఇంకా మీరు చెప్పారు కదా స్ట్రీట్ షాప్ పింగు అఫడబుల్ ప్రైజ్ ప్రైజెస్ ఉం టెనీ సో ఎళ్ళి మంచిగ కొను కోవచ్చు అని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీరయి
ఆ తయ థ్యాంక్ యూ అండి ఓకే అడి మరి
ఆ సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి